హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే అలా కూర్చున్న పని అయిపోయింది ఇప్పుడే.
అవునా
ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఉగాది పండగ వస్తుంది కదా ఇల్లు మొత్తం దులిపాలి.
ఆ క్లీన్ చేస్తున్నారా.
ఆ అవును మీరు చేసారా
ఇంకో లేదు నేను కూడా స్టార్ట్ చేయాలి.
ఆహా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది పండగ
మేము అంటే ఆ రోజు మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసి కడిగి అవన్నీ వేసి మంచిగా రంగుల ముగ్గులు వేసి ఆ స్నానా స్నానాదేసి కొత్త బట్టలు వెసుకొని దేవునికి పువేసి ఉగాది పచ్చడి వ స్తావన్నట్టు ఉగాజ ప ఆ గుడికి కూడా వెళ్తాం ఆల్మోస్ట్ వీలయితే వె తం ఎప్పుడ ఒకసారి మిస్ అవుతుంది నీ ఇ గుడికి వెళ్తు ఉత్తమ్ గుడికి వెళ్ళి అక్కడ కూడా పంచాంగ శ్రవణం విని వస్తాం మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు
మేము కూడా అందరు పొద్దున్నే లేచి స్నానాలు లేసి ఆ కలర్ ముగ్గులుేస్తాం పొద్దున్నే మంచిగా పెద్ద ముగ్గుర వేసుకుంట వేసుకున్న తర్వాత అందరు స్నానాలు చేసి తర్వాత మా డాడి ఉగాది పచ్చడి చేస్త తడు అవును ఎవ్రీ ఇయర్ మ డాడియే చేస్తాడు
అవునా
తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత మేము తింటాం తిన్నాక ఇక మా మమ్మీ అవిేంటి పూర్ణం రొట్టెలు అంటే బూరెలు అంట
ఆ అవునవును
అవి చేస్తది మధ్యం తర్వాత అవి దేవుడికి పెట్టి ఇక అందరం తింటాం మీక వచ్చా ఆవి చేయడం
అంటే నాకు ప్రాసెస్ తెలుసు కాని ఎప్పుడు చేయలే చేస్తారు మా అత్తమ్మ చేస్తారు
ఆ ఎట్లా బెల్లం తోన బెల్లమా చక్కర ఏమో
అవును బెల్లమును పప్పు కలపాలి కాని కొందరు చక్కెర మిక్సీ చేసుకుంటారు కొందరు బెల్లం వేస్తారు
మీరు ఇట్లా పూరీ లెక్క డీ ఫ్రై చేస్తారా లేకపోతె పెనం మీద కాలుస్తారా బొబ్బట్లు
బొబ్బట్లు లెక్కనే కాలుస్తాం మేము
ఆహా మా మమ్మీ మ్మీ ఇట్లా పూరీల లెక్క డీ ఫ్రై చేస్తది
మీకు అట్ల ఇష్టమా ఇట్ల ఇష్టమా
రెండు బానే ఉంటాయి కానీ మా మమ్మీ అయితే ఇట్లా చేస్తది. అయితే ఒక రోజు మా ఆఫీస్ లో మా ఫ్రెండ్ తెచ్చింది. ఇట్లా బొబ్బట్లు లెక్క పెనం మీద కాల్చినై ఆ అట్లా కూడా బాగుండే అట్లా చేయమనాలి. మరి ఈసారి ఇగ ఏం చేస్తదో మరి
మీరు చక్కర వేస్తారా లేకుంటే బెల్లం తోటేన
చక్కరనే శనగా పప్పు మంచిగా కడిగి ఉడ్కబెట్ టి ఎండబడుతది కొంచెం ఎండ పెట్టినంక చక్కర కలిపి చేస్తది.
అవునవును బాగుంటాయి అవి కాకపోతే నాకు ఇష్టం లేదు నాకు స్వీట్ ఎ ఎక్కువ నచ్చదు
అవునా నాగూడ అంత తినబుద్ధి గాదు గాని తినననే ఒకటి తింటా ఇగ అట్ల
నేను కూడా ట్రై చేస్తే వెస్ట్ అని జస్ట్ ఏదో తినాలని ఉ తింటే జస్ట్ ఒక మ్ ఒక అట్లా పెట్టుకుంటా కానీ నాకు కూడ నచ్చదు అసలు
నీకు ఉగాది పచ్చడి ఎవరు చేస్తారు మరి
ఆ చేస్తే నేనే చేస్తా ఎక్కువ అయితే
ఆ ఆ మరి మామిడి కాయ్ వచ్చాయా ఈ సారి
అంటే పింక్ పింద పిందలే ఉన్నాయి. అప్పటి వరకు కొంచెం దొరుకుతాయి కావచ్చు. ఒకటి రెండు దొరికితే అవి ఆ ఉంది మామిడి చెట్టు ఉంది మాయ తనా ఉంది
అవునా మంచిదే మరి మేమే తెచ్చుకోవాలి బజార్ నుండి
అవునా మీరు మార్కెట్ నుంచి చేర్చుకుంటరా మీరు
అవును ఇక్కడ ఎవరికి అంత చెట్లు ఉండవు. ఇక్కడ అన్ని దగ్గర దగ్గర ఇల్లులు అట్లా ఉంటాయి. ఎక్కువ చెట్లు
ఆహా మీది టౌన్ ఆ సిటీ లెక్కన మీది
ఆ అవును అన్ని అపార్ట్మెంట్స్ ఇట్లనే ఉంటయ్ ఏం దొరకవు ఇగా చెట్లు పెట్టడానికి కూడా అంత ప్లేస్ ఉండదు. ఏమన్న ఉంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కుండీలలో పెంచుకుంటారు. అట్ల పెద్ద పెద్ద చెట్లు పెట్టడానికి ప్లేస్ లేదు సో ఇగ మేము గెట్టుండి పోయి తెచ్చుకుంటాం.
అవునా ఆ మాకి మాక దొరుకుతాయి ఆల్మోస్ట్ ఇక్కడ వేప పువ్వు ఇక్కడ దొరుకుతది మాకు ఆ మామిడికాయలు ఉంటాయి, చింత పండు చింత చెట్టు మా ఇంట్లోనే ఉంది.
అవునా అయితే మంచిగా తాజాగా ఫ్రెష్ వేస్ వచ్చు అన్ని అప్పుడె, అది స్వీట్ ఆ మామిడికాయ లేకపోతే ప
ఆ పచ్చడిదె, పచ్చడిదె మరి కాకపోతే అది కొంచెం బాగా కొన్ని ఇట్లా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి బాగుంటది, కొంచెం పండిపోతే తింటే మస్తు స్వీట్ ఉంటది.
అవునా అందరు వచ్చి తీసుకు పోతారా అందరికి ఇస్తారా,
ఎక్కువ కాస్తే ఇస్తాం, ఈసారి ఈ మబ్బులకు కొంచెం పూత రాలిపోయింది, ఎక్కువ లేదు అన్నట్టు
అవును ఈసారి ఎడాకాలంలో కొంచెం వర్షాలు వస్తున్నాయి, కదా పూత అందరిది రాలిపోయింది, కానీ ఎప్పుడో వచ్చింది. పువ్వు వచ్చింది కానీ మొత్త మొత్తం రాలి,
ఆ రాలి పోయి ఎక్కువ లేదు, ఉన్నాయి పిందలు పడుతున్నాయి. కాని ఏమో ఇగా తర్వాత చూడాలి ఎట్లుంటదో బాగా ఎక్కువ అయితే మేకు, మేం పెట్టుకున్న తర్వాత ఇస్తాం, అందరికి పచ్చళ్లు పెట్టి కూడా మా అత్తమ్మ అందరికి, పంపిస్తాది.
అందరికి ఉండయా మరి చెట్లు,
అందరికి అంటే కొందరు కొందరికి ఉన్నాయి. కొందరకి లేవు
ఆహా
కాకపోతే ఇవి అంత స్వీట్ కాద అన్నట్టు అంటే బాగా పండితే ఉంటాయి, తప్పించి ఇట్లా కొన్ని కాయలు ఉంటాయి కదా దాంట్లో మామిడికాయలు కూడా రకాలు ఉంటాయి కదా, ఏవో రాసాలుగాని, తో తప్ పరి అవి ఏమేమో రకాలు ఉంటాయి. కదా అట్లా
ఆ రోజు ఏమ ఏం చేస్తారు, ప్రత్యేకమైన వంటలు అట్లా ఏమైనా ఉన్నాయా పండగ రోజు చేసేవి,
ఆ రోజు అంటే ఎక్కువగా బొబ్బట్లు చేస్తాం. మళ్ళా ఏమనేసి ఈ బ బోబ్బర పప్పు గారెలు అట్లా మా వాళ్ళకి ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి,
ఆహా మరి కర్రీస్ వెజేనా
ఆ వేజె ఆ రోజు ఆ
అందరు వస్తారా అందరుూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారుా లేకు ఎవరి వాళ్ళు చేసుకో
అంటే ఇక మేమే ఓన్లీ వేరే రిలేటివ్స్ ఎవరు రారు ఎవరి ఇట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు
ఆహ మీది జాయింట్ ఫ్యామిలీ కాదా
అంటే ప్రజెంట్ అయితే మొత్తం వల్ల మేము కలిసే ఉంటాం ఇక జాయింట్ అంటే జాయింట్ే జాయింట్ అంటే పెద్దగా ఉంటాము జస్ట్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటా్ ఫైవ్ మెంబర్స్
ఆహా ఇక మీరే వేసుకుంటార ఇగ బట్టలు కొన్నారా మరి పండగకి
ఇంక తీసుకోలేదు ఇ షాపింగ్ చేయాలి ఇంకా టూ త్రీ డేస్ లోనే ఉంది కద ఇ పండుగ
అవును మీరు ఆన్లైన్ షాపింగ్ ఇస్తారా ఆఫ్లైన్ షాప్కి వెళ్ళి ఉంటారా డైరెక్ట్
ఆన్లైన్ చేస్తాం కాని తక్కువ ఇ డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటాం మేము
ఆ అవును ఆన్లైన్ షాపింగే చేస్తాం
బాగుంటాయా
ఆ బాగుంటాయి అప్పుడప్పుడు కొంచెం అట్లా అవుతుది కాని లేదంటే బానే వస్తాయి
అవునా
ఇక ఈ మార్కెట్ లో అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి మళ్ళీ మనకు నచ్చినాయి దొరకవు అని చెప్పేసి ఇక ఆన్లైన్ లోనే తీసుకుంటాం
కానీ ఆన్లైన్ లో అంటే మనం ఒకటి బుక్ చేస్తే ఒకటి వస్తుంది క్లాత్ బాగుంటుందో లేదో అన్నట్టుగా మాకు కొంచెం కొన్ని కొన్ని డౌట్లు ఒకసారి చేస్తే అట్లా అయిందని అందుకే నేను ఎక్కువ ఆన్లైన్ ప్రిఫర్ చెయ్యం అంటే నచ్చితే కొన్ని కొన్ని తీసుకుంటం కాకపోతే అవి క్లాత్ ఎట్ల వస్తది అని ఏదైన ఉంటయి గద
అవును అట్ల గుడా కొన్నిసార్లు అయితది అని ఇప్పుడు బానే వస్తున్నాయి
అవున
హ్మ్
ఆహా మీరు ఏదన పండుగలకు ఓటెన్న ఊరు వెళ్తారా ఇంట్లోనే చేసుకుంటర
ఆ హా లేదు ఇంట్లోనే చేసుకుంటం లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంటికి ఎల్లాం అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి
ఏంటి ఉగాది పండగన
ఆ ఉగాది పండగ ఈసారి ఆహా ఈసారి లేదుఇగ మా ఇట్ ట్లోనే చేసుకుంటం ఈసారి మీర్ రాశులు ఇవి నమ్ముతర పంచాంగ శ్రవణం వినడానికి వెళ్తారా
అ వెళ్తాం మేము
ఆహా రాశులు ఇవి నమ్ముతార
అంటే నమ్ముతాం అంటే నమ్ముతావు నమ్మాలి ఇగ కొన్ని కొన్ని తప్పోతే అందులో ఉన్నట్ కొన్ని కొన్ని అతాయి అనిపిస్తాయి కొన్ని కొన్ని కావునిపిస్తాయి
ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు తెల్ స ఎమైన ఉగాది
అంటే ఉగాది ఏదో ఉగాది అంటే సంవత్సర ప్రారంభం అంటే ఏదో ఆది ప్రారంభమా యుగం ప్రారంభం ఏదో ఉంటది కదా అక్కడ అనుకుంట నాకు అంత క్లారిటీగ గుర్తుకు రావట్లేదు మీకు తెలుస్ మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి
అంటే ఇది మన తెలుగు వారి పండగ గదా అంటే ఇప్పుడే అన్ని ఆకులు రాలిపోయి కొత్తగా ఎట్ల చిగురిస్తాయో అలాగే మన జీవితంలో గుడ ఇది మనకు తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అంటే ఇప్పటి నుండే అన్ని స్టార్ట్ అవుతాయిన్నట్టు మన జీవితంలో కష్టాల అయిన అది జన్ అది చేసుకుంటాం గనీ అది ఇంగ్లీష్ వాళ్ళది కానీ మనం కూడా సెలెబ్రేట్ చేసుకుంటం కనీ అదే అ అది కాదు పండగ కానీ నైట్ కే కట్ చేయడం అది ఇది చేసుకుంటం గనీ అది తెలుగు సీ టైమ్ ప్రకారం అయితే మనది గాదు ఇది ఉగాదే మనకు ఈ కొత్త సంవత్సరం అంటే ఇప్పటి నుండే స్టార్ట్ అయితది
అవునే ప్పటి నుంచే స్టార్ట్ కరెక్టే అండి
అ
ఇప్పుడు అదే సంవత్సరం ఏ సంవత్సరం కొత్త సంవత్సరం
పరాభవ
పరాభవ సంవత్స్రమా ఆ నేను చూసాను కానీ కరెక్ట్ గుర్తులేదు అయితే అడిగాను
అవునా మీకు ఎక్కువ ఏది ఇష్టం ఇదే ఇష్టమా పండగ
నాకా నాకు దీపావళి ఇష్టం అంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో వెళ్ళేటోల్లం అన్నట్టు అందరం బ్రదర్ అండ్ సిస్టర్ కజిన్స్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అది బాగుండేది చాలా మంచి మెమొరబుల్
అవునుగా అందరు కలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తది పండగ
అందరం వెళ్లే వాళ్ళం మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, కజిన్స్ అంతా కలిసి‌. గోల గోల చేసీ త్రీ ఫోర్ డేస్ ఉండి గోల గోల ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం.
మంచిగ అనిపిస్తది అట్ల అందరు కలిస్తే. ఒకటేసారి కల్సి సంవత్సరానికి ఒక్సారి కల్స్ స్తం కాబట్టి అందరు మంచిగ మంచిగ హ్యాపీగా ఉంటారు
అవును. మీకే పండగంటే ఇష్టం.
నాకూ, సంక్రాంతి అంటే ఇష్టం.
అవునా మీకొచ్చా సక్నాలు జేయడం. వేస్తారా మీరు.
సో నేనే చేస్తామా ఇంట్లో ఎవ్రీ ఇయర్.
అవునా
ఆ మా మమ్మీ మా అక్క కాలుస్తరూ. ఇగ నేనే చేస్తా మొత్తం చకినాలు. అవును మొత్తం నేనే ఏసేస్త్ అ
ఆహ
మీకొచ్చా ఆఓక్ ఓకే అండి నాక్ గూడా పని ఉంది.
సరే ఆ బాయ్
బాయ్